ఏ హలో హలో వినిపిస్తలేదా ఆ విని ఆ వినిపిస్తుంది కాదే ఏం చేస్తున్నావ్
ఏం లేరా ఇప్పుడే కూర్చున్నా అయిపోయినా ఇంటర్నల్సీగా ఇప్పుడు ఏం చేయాలా అని చెప్తాను డిఎస్పి అన్నా స్టార్ట్ చేయాలి రెండు అయిపోయినా ఇంకొకటి ఉంది అదే ఇప్పుడు మల్లగా పెడతారు కావచ్చు నాకు తెలుసి ట్వంటీ సెవెన్ క అన్నది ట్వంటీ సెవెన్ క హాలిడే ఇస్తున్నారు మరి ఎప్పుడు పెడతే తెలియదుగా
ఆ
ఆ అది ఎట్లా మన రికార్డ్ రాసుడు కాదు ప్రింట్ అవుట్స్ ఇప్పించాలంట దాన్ని ఆ రెండది కచ్ మాకు ఉన్నా ద అయిపోయింది ఇ ని నాగంమాగం ఉండే డి కస్ కాంపిటేషన్ ఒక్కలా అది ప్రింట్ఔపిచ మ స్పాపైరల్ బెండింగ్ చెప్ప వెల అంట
ఓ ననే జయ కృష్ణ నిన్న అదే పేపర్ పబ్లిష్ ట్యాచ్ చేయలే కదా నా డాక్యుమెంట్స్ కి
ఊ
నిన్న వి తెప్పిచ్చి ప్రింట్ ఔట్స్ అది తెప్పించినా ఆ హోల్స్
ఆల్రెడీ బైండింగ్ జేపిచ్చినావు కదా నివ్వి
బైండింగ్ ఏపిచ్చినా హోల్ సు వేరే ఉన్నాయి ఈ హోల్స్ వేరే ఉన్నాయి ఈ హోల్స్ కొట్టిచ్చిన అనమాట ఇగ వేరు వేరు నెయ్ అవ్వి పాడుతలెవ్విగ బైండింగ్ పేపర్లల్లో టైప్ చేద్దామని మళ్ళా తమ్ముడు హోల్ పంచ్ చేడక్కొచ్చి అల్లా హోల్స్ కొట్టుకుట్టా మళ్ళా సెట్ చేసి పెట్ టిన్న దినం మొత్తం మా మమ్మీ మా డాడీ అందరూ కలిసి పెట్టిర్రు అందరూ కలిసి పెట్టిర్రు మరేం చేయాలి
అదే రా
సావ
ఆ అదే కారు అమ్మ దాన్ని ఓల్పాంచి తెచ్చి మళ్ల కొట్టినావా
అ ఏం చేయాల వస్త రే బాబ చిన్నగా రే హల్ ఈడ ప అ వేర ఉ ఆడ బైడింగ్ వేర ఉ
అవునాను
నా ఒక్కదానికి సెవెన్ హండ్రెడ్ పడ్డాయి అట అంటే బ్యాచ్ మొత్తం దానికి వేరే వాళ్ళందరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నంట వాడు
ఎక్కడా కేయి దగ్గర అక్కడనా ఆహ స్
అయితే చెప్తున్నాయన
పెంచినట్టున్నారెమొ రెట్ ఇగా
అ నీ నీ ఒక్కదానికి సెవెన్ హండ్రెడ్ వడ్డే మా అందరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వడ్డే అంతా
ఆహా
ఏందొ అ
మాకున్నాయి ఇంకా అవి తీపియాలి డాక్యుమెంట్ దీపియాలి ఇవి ప్ర రికార్డ్ దీపియాలి అమ్మో ఆగమాగ ఉన్నాయి ఇంకా
అవునా
ఒక ఆమె దిగుతాంది మా ఫ్రెండ్క ఆమెడ అక్కడ ఆమెకే చెప్తాం ఇప్పటిక
ఉమ్ మాకు ఎట్లా ఇంకా అవి తీప్పించినాంక ఆ ఒక్కొక్క ఎస్పెరిమెంట్ టైటిల్ షిట్స్ంట అట్టయి కద
ఉమ్
టైటిల్ షీట్స్ పెట్టిక మళ్ళీ బైండింగ్ చెప్పయాలి అంట టైటిల్ షీస్ ఏమో కాలేజ్ నుంచి కొనాలి ప్రింట్ అవుట్
మ అదే టైటిల్ షిట్స్ ఎవి
మీకు పెట్టా మాకు ఒక్కొక్క ఎక్స్పరిమెంట్ కాలేజ్ల టైటిల్ షీట్ ఇండెక్స్ సర్టిఫికేట్ అట్ట ఇవన్నీ పెడితేనే రికార్డ్ అంటారు అట్లుంటే అంటే తెలుసా మా కుప్పలా ఇ రికార్డ్ పేపర్స్ వేరే ఇవన్నీ వేరే అన్ని సపరేట్ సపరేట్ గా రాసి అవన్నీ కలిపి ఆ హోల్ పంచ్ కొ టి అట్ట పెట్టి థ్రెడ్ కడితె అది రికాడ్ అయి తెదు మాకు
ఆ అంత ప్రాసెస్ మాకు అట్లా కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఒక రికార్డ్
వా మో వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ
ఆ
మూడు ల్యాబ్స్ మూడు వన్ ఫిఫ్టీలు వాటికి అయిపోతేయి నాలు వందల యాభై
నాలుగు వందల యాభై మళ్ళీ అవయ సెమిస్టర్ ఎండి స్టార్టింగ్ లోనే దొరతాయి ఎండ్రిన్ లో దొరికాయి
ఆహా సరిపోయింది మా మా వాళ్ళ ఎట్లా తెలుసా ఇరవై
లేకపోతే ఎప్పుడు ఒకసారి ఉంట ఆ అవును అందరికి అట్లనే ఉంటాయట వర్క్ షిట్ అయి ఉంటాయిట అందరికి కానీ మాకే రికవ ఇంకా రికవలీ రాల అమ్మాయి భారీగా ఈ ఇప్పటి వరకు బాబో నెక్స్ట్ ఇయరిన్స్ ఉండ మీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఒకటే ల్యాబ్ ఉంటుది త్రీ చబ్జే చ ఉట్టే కతే అ
మాకు ఆ రికార్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రికార్డ్ పేపర్స్ అయినా మాకుళ పీసో ఏం చెస్త తెలుసు ఆ రికార్డ్ పేపర్స్ అడ తీసుకొని బయట జిరాక్సులు దిప్పస్తారు వా
హ
అంత
అదే అదే ఈ రోజు ఏమైందంటే అన్న ఫోన్ చేసిండు ఆడ నుంచి వెళ్ళి ఆ మ తమ్మడూ కి షూ చ్చ నాన్న ఎంత త్రీ థౌసండ్ షూస్
ఓ ఏమన్నా కాంట్టామా మన
అ లేదు అన్నని అన్న వద్ ఇట్లా ఏమ వద్దన్న అంత కాస్ట్ ఎందుకు అంటే ఏమో మీ ఇష్టం ఇక మీరు ఏమైనా కొనుకుని నేను అంత మంచి మంచి చూస్తేమీరే ఎందుకు తరంత థీడుతుండ ఇగ సరే అనేసి ఇది ఇస్తుందిండి అయితే అయితే అన్న వీడియో కాల్ చేసి వాడిని ఏం కావాలి ఏందని సెలెక్ట్ చేసుకోమని చెప్పిండు ఆ ఇగ సెలెక్ట్ చేసుకోమని చెప్పిండు చేసుకున్నాడు అనమాట
వచ్చినాయా మరి
ఆ
షూ వచ్చినాయా అంటునా
ఆహ లేను ఇరోజే ఆర్డర్ చెస్ అజియో ఆప్ జిో ఆప్ లో ర్డర్ ఇ
హ
తని పైసలు వేడద మ
అ త్రీ థౌజండ్ డ్రెస్సే లేదు ఇంతవరకు కట్ట
సదతుంది ఎ పెట్ట అదరి బస్తా అంత ఆ అయితే నేను లెవెన్త్ లెవెన్ హండ్రెడ్ో ట్వెల్వ్ హండ్రెడ్ పడితే ఆ ఇక ఏం వాడి ఇష్టం ఇక ఏమన్నా కొనుక్కని
స స స స
ఎంతగానం గంటసేపు ఎత్కిండ తెలుసా నక ఏది కావాలన్నా ను అని చెప్పింది ఇక బ్రాండ్స్ ఎ దానాన్ని
హ
ఏప్ ఇప్పుడు అన్నదదా శూ ఇట్లా కావాలి అని కత్త మీ అదే పట్టుకొని అన్న ఫోన్ చేసి మరి అడిగి
ఆయిపోయి న మనస అదికూడునే
ఏడా ఇకా కేా
యి ఓ స్టార్ట్ చేయలే ఇంతవరకి ఒక్కటైనా రేపు
ఒకటే చెయ్యాలి ఏ ఏద ఒకటి ప్రిప్రాయం పోతాను అ తను కాదవన్నీ అదువుడు
అదే పనిజే అంత చూస్తారా
పోయినప్పుడ అయితే సమ్మా వస్ట్ కా ఇంైవ్ ఇ ఇప్పుడు మనకు వచ్చింది రాయకపోయినా వేరేది రాస్తామన్నా గాని ఫైవ్ మైనస్
వయం అేర్జ చారు దంగా మై ఫైవ్ మార్క్స్ తీసేస్తారా రా చదువుకుొని రాసినా కూడా
ఆ అన్నీ అంతరాక్షన్ చెస్తాారు తెలుసా తీస అంగనే వీళ్ళకి ఏమైనా వచ్చు అన్నట్టు కూడా కాదు తెలుసా మేమే చఛార్జి కొట్టుకొని మేమే ప్రాసెస్ చూసుకొని మేమే
మరి ఎందుకంతా ఈదిినక అర్థంగా ఆహా సరే పోనీగ ఒక పనిచయండి సబ్జెక్ట్స్ ల్యాబ్స్ ఉంటే సబ్జెక్ట్స్ అకాడమిక్ సబ్జెక్ట్ టెస్టులు పెట్టమని చెప్పండి
పెడతారు అవిే అవే మన ఓలిస్త తరా పెడతారు ఇది ఇగ ఒకక్కర మాట్లాడన అన్కోరా ఇగ ఒకర మాట్ మనకు టార్గెట్ అయితాను ఇ
అంగల్ సయల్ స ఉండరా
సియారా సియారస సియారు మంచి పనులు కాల గర్ల్ సయారు సీత పనులు ఎత్తాయింది సయాల ఆమెకు ఏం చేత కాదు
వా మరి గోర మసాలా ఇది ఫస్ట్ అప్ప ఇన్ని రోజుల నుంచి ఇన్నిసేమ్స్ చదువుకునే వచ్చినామా అన్నీగా
ఆ ఇక సప్పుడే ఉకున్న ఏమంటాం
చాచదివినమె లేదో అన్ని గనం
శీలి ఎగ్జామ్ డిప్లొమా అందుకే అంట కదా డిప్లొమా అంటే ఎంత గోల్డ్ డే
మా ఒళ్ళు తెలుసా అసలు మా ఇంకా కోరలేదు అనుకోవాలిగాని అవి ఒక్కే ఎక్స్పెరిమెంట్ చెప్తారు ఆ ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా చిట్టీ రాసుకొని ఒరు అంత బద్ద అంత తోపులు ఒక్కొక్కరు
ఇప్ప మెట్
ఆహా అట్లా కదు వాళ్ళు ఏ గిది ఎవడన్నా చూత్తాడు అంత పట్టించుకుంట్రా మళ్ళ ఆభించార్జ్ గట్లుం
యాక్చువల్ గా చెప్పాలంటే అకాడమిక్ సబ్జెక్ట్స్ కన్నా కూడా ల్యాబ్సే ప్రాక్టి కల్ గ ఎక్కువ యూస్ అయితయ్ ఫ్యూచర్లా ఇప్పుడు వి ఎల్ ఎస్ ఎ సీమాస్ ఎట్లా డిజైనింగ్ పర్పస్ లా సిములేషన్ కి ఇవి యూజ్ అయితాయి కానీ వాళ్ళు ల్యాబ్సే నెగ్లెక్ట్ చేస్తారా
ఆ అవి కనీసం కోడ్ అట్లా ఎక్స్ ప్లైయిన్ చేసినా మనకు గుర్తుంటదిగా
ఆ గుర్తుంటంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటే ల్యాబ్స్ చేయ్యాలి ఆ
ఊ
ఈ అట్టు అది అది కానియ్యరు ఇది
ఆ ఏం గుర్తుంటది చెప్పు గట్లాకి పెడితే ఉన్నాయి పోతాయి అల్లా ఒక రాయిపోయి ఒక్కటి రాత్తం ఇంకా
గదే గోల
మాకు ఫస్ట్ టైం ఇన్ని ఏ ఇన్ని సెమ్ ల వరకు ఒక్క ల్యాబ్ కూడా జరగాలే అట్ల అన్ని ఎక్స్పరిమెంట్స్ ఈ సారి ఒక సీమాస్ అమె ఒక్కామనే ఫస్ట్ టైం వచ్చింది చదువుకో అన్ని సాదువుకొ అన్నట్ అన్నందుకి ఒక్కొక్కఊరు అమే విడి కోర్రిళ్ళు కదా అట్లా ఓర్రిళ్ళు ఇగ
ఆ అం
ఏం మ్యామ్ ఇన్ని ఏనం చదువుకోవాలి అవన్నీ గుర్తుంటాయా మాకు ఒక డ్రైవర్ ఒకరు రాత ఏం గుర్తుంటాయ అని మాట్లాడం కగానే మళ్ళా అప్పుడు ఆమె ఒక్కొక్కరికి ఇచ్చింది ఈ రోజు
ఎట్ మరి అంతే కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్న టెన్షన్స్ కి ఇవన్నీ
కదా సెమ్ేస మాకు సబ్జెక్ట్
మళ్ళీ ఏందుో ఈ ఎగ్జామ్లన్నీ టీచర్ వస్తే
అవును
వస్తతో
జడాల స సేమ్ టైమ్
ఏ ఏప్రిల్ లోప అయిపోవాలి పో ఆ మ ఏకి మళ్ళ పలా ప్లాన్ వ
పిజ్జటీ నవా స
ఏదురుే పొద్దును అట్టాలిగో డాడీ పైసలుస్తా అని చెప్పిను నాకు వయలేదు వేయ్యలేదు ఇగ వ రజుస్స్తాన్న ఆ
రేట్ మీన్ ఫిఫ్టీన్ ౌసండ్ మట్కంోదనే క త లేకపోతి వెయిలు న మళ్ళా హండ్రెడ్ ఫైన్ పట్టుకొని పోవాలి హండ్రెడ్ థర్టీ ఫస్ట్ థర్టీ వరకు అనుకుంటా
నేరే పొద్దున కట్టేస్తా
సన్
పయ సర దోన్ సాలయితే ఇ సరే రామల్ తర్వాతే